ఈవినింగ్ మేడం
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది గుడ్ ఈవెనింగ్
ఆగండి ఆగండి మీ వాయిస్ నాకు ఇనిపియాట్లేదు
గుడివినింగ్
ఆగండి ఒక్కసారి
హ్మ్
ఆ ఇప్పుడు చెప్పండి.
బాగున్నారా!
తిన్నరా
బాగున్నారా
బావున్నాం, మీరు బావున్నారా. ఆ బాగున్న మీరు బాగున్నారా.
ఆ బాగున్నం.
ఏం జేస్తున్నరు.
ఏం లేదు మేడం ఇలాగనే కూచునం వాతావరణం చల్లాగాయి మొత్తం వర్షం పడుతుంది. మాదిక్కు
ఆహా
ఆ అప్పుడు వర్షం పడుతుందయితే ఇగా ఎట్ ఏళ్ళక. అవునా
మా సైడే ఉహ్మ్
మా సైడ్ వడుతుంది మేడం, అవును తిన్నాను మేడం. ఇప్పుడు తినలే తినలే ఆఫ్టర్నూనే తిన్నాను. ఆ మధ్యానం తిన్నాను సాయంత్రం మా నాలిగిటికేమో స్నాక్స్ తిన్నాను.
ఆహా
ఉహుహ్ ఇంకా మేడం ఏం తిన్నారు ఇవాళ మధ్యానం మనం టమాటో కర్రీ.
ఏ ఉన్ మాది చిక్కుడుకాయ కర్రీ ఇవల్
వావ్ చాలా బాగుంటది ఉంటా మేడం
ఇంకా నిన్న డాడీ వాళ్ళు మటన్ బోటీ ఉంటది గదా
అవునన్
ఆ అది దిసుకొచ్చిరు నైట్ డాడీ వాళ్ళు డాడీ వాళ్ళక్ అది జేశి నాకు చికెన్ కూర చేసిరు నైట్
ఎందుకు మేడం మీరు తినరా బోటి
ఆహ లేదు నేను మటన్ దినను
మటన్ తింటారు మటన్ తినరా
ఆహ తిన్నారు తినర్
ఓన్లీ చికెన్
ఆ ఓన్లీ చికెన్
ఉహ్
ఉహ్ మీరు ఆ మమ్మీనే ఉండింది.
అవునా
ఆ
నహహ్ ఓకేనే మీరు ఒకరే తినరా ఇంకా ఇంట్లో ఎవరనా తన్నారా మేడం
ఆహా నేను ఒక్కదాన్నే తినను ఇంట్లో అందరూ మటన్ తింటారు.
అందరు మటన్ తింటారు.
ఆ తింటారు
మళ్ళా ఏమై గురించే తెట్టుడు అయింది అన్నండే
ఆ నా గురించి తీసుకొచ్చిరు చికెన్ కొంచెం హాఫ్ కేజీ గూడా గాద్ పావు కేజీ అనుకుంటా ఆ పావు కిలో
పది లేండి.
ఆ
ఈ ఒక్క దానికంటే ఒక పావుకిల్ సరిపోది కొండదా మేడం చాలా రేట్ పెరిగితుంది. త్రీ హండ్రెడ్ రుపీస్ కేజీ ఇవాలా
అవును చిక్ ఆ
ఉహ్ మటన్ అయితే సెవెన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇస్తున్నారు మాదికైతె మ్ కోడి గూడే యైట్ రూపేష్ అయింది
చికెన్ అయితే త్రీ ఆ కోడిగుడ్డు ఎనిమిది రూపాలు
హు చాల రేట్ పెరిగింది మేడం ఈ మధ్యల
అవునవును
ఫస్ట్ లేకుండె క్కువ అయిపోయింది కోడి గూడు కూడా
ఉ
ఇప్పుడు చాల రేట్ పెరిగింది అవును మేడమ్
తింటుంటే రేటు పెరుగుతారు ఎగ్ మ్
చికెన్ చుడ అలాగా నేను
ఆ చికెన్ ఆ చికెన్ ది కూడ అంటే ఎండాకాలం అయితే ఫాస్ట్ గా ఖరాబ్ అయితది అని చెప్పి తక్కువ ఇస్తారు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఏం ఖరాబ్ అవ్వదని ఎక్కువ రేట్కే అమ్మేస్తారు ఇంకా ఏం పండుగలు ఉన్నాయి మీ సైడ్ ఇప్పుడు
మేడం ఇప్పుడు ప్రస్తుతానికి పండుగలు అయితే అయిపోయినాయి మేడం మొహర్రం యింది మొన్న ఉండంది నాకు సంద ఉండంది మేబి నైన్ నుండి లెవెన్ వరకు ఉ నాగ్పూర్ లో ఉంటుంది సార్ చందల్ చందలు ఉంది ఎట్లా అంటే మీ దంట్లో తిరుపతి ఎట్ల అలాగనే నాగపూర్ ఉంటది మాకు దర్శనానికి
ఆహా
ఉమ్ అది ఉన్న
ఓ అవునా ఆహా మే మొన్ననే వెళ్ళినం వేములవాడ
అవునా మొక్కున్నేనా
ఆ ఇంక గుడి కడుతున్నారు కదా ఆ ఆ మొక్కుండే
అయినా ఇప్పుడు గుడి కడుతున్నారు కదా ఉ
ఆ గుడి కడుతున్నారు కాబట్టి ఎక్కువ దర్శనం ఏమి ఇయ్యలే
ఉ
జస్ట్ అట్ల పోయి జస్ట్ ఆ మొక్కు తీర్చుకొని రావడమే జు టు అక్క వాళ్ళ పాపది పు ఆ అక్క వాళ్ళ పాపది పుట్టు వెంటుకలు తీపించుండే అందుకని వెళ్ళినాం
ఉ
ఆ
ఉండేటట్టు లేకుండానండి మొత్తాకి
ఆ
మేబి కంప్లీట్ అయితే చాల బాగుంటది మేడం
అయిపోతుంది అప్పుడే చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు అయిపోయింటది మొత్తం
ఉ లేదు రీసెంట్ మా కూడా మా ఫ్రెండ్ కాగ్నిజెంట్ వర్కులి ఎవరిదో ఫైవ్ పర్సెంట్ వారు వర్క్ మిగిలిన్నదియారు ముందునే రీసెంట్లీ పోయారు
ఆ కావచ్చు ఉమ్ గుడి కదా అంత ఫాస్ట్ గా కట్టలేరు అంటే ఎక్కువ కట్టేది ఉంటది కదా
అవునవును మేడం ఇప్పుడు వర్షాకాలం అంటే కొంచెం కొంచెం ఆగాల్సింది
ఆ మళ్ళీ వర్షానికి ఖరాబ్ అవుతుందని చెప్పి ఆగుతారు
హమ్ వర్షం కూడా ఒక్కొక్క చోట పడుతుంది ఒకచోట పడడం లేదు మేడం
అవును మా దగ్గర కూడా నిన్న నైట్ పడింది
ఉమ్ మాకు నిన్న నైట్ సెవెన్ నుండి స్టార్ట్ అయితే మేడం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు చప్పుడు చుప్పుడు చూప్పు పడతానే ఉంది తక్కువ తక్కతుంది మలాగే ఇప్పుడు అద మళ్ళ సిక్స్ సెవెన్ కి మళ్ళ
టెన్ కి స్టార్ట్ అయింది
అవునా
ఆ నైట్ స్ టెన్ కి తుప్పురి తుప్పురి పడింది
ఇక్కడ సెవెన్ కి చాలా అయ్యింది మేడం ఉమ్ నైన్ మ మొత్తం పడ్డది మేడం
అవునా మా దగ్గర నిన్న టువెల్ కి ఏమో చాలా ఎక్కువ పడింది
బాగాపడిందా
ఆ టువెల్వ్ కి పన్నెండు తర్వాత పడ్డది
ఉమ్ లేదుగామ్మా పొద్దుగాల వర పొద్దుగాల వరకు పడుతు మ ఇట్లనే మిల్ల మిల్లం భూమి మొత్తం తడిచింది
అయ్యో
ఊహు ఇప్పుడు వస్తుందా మేడం
ఇంకా మీరేమైనా ఆ ఇప్పుడేం రాట్లే
మాది ఎక్కువ మా దిక్కు అయితే వస్తుంది. మేడమ్ ఫుల్లు వర్షం వస్తుంది. ఇప్పుడైతే
ఆ ఇడ కూడా వస్తదేమో నైట్
వర్షం రావాలి కానీ గాలి రావద్దు మేడం గాలి వస్తే కరెంట్ పోయె ఛాన్సెస్ ఉంటాయి మళ్ళ
మా దగ్గర కరెంట్ ఏమి పోదు కాని గాలి వేస్తే కూడా ఏమి కాదు మాకు బిల్డింగ్సే కదా మొత్తం
అలా లేమ వ కరెంట్ పోతదన్నట్టు చెప్తున్నా ఇన్వెటర్ వేసుకోవాలి మనము మనం అంటే అ
మా దగ్గర కరెంట్ పోయినా కూడా అర్జ్ అది ఉంటది కదా
ఇన్వర్టర్ ఉన్నద
ఆ అందుకని పోయినా కూడా ఏం కాదు కాని ఎక్కువ వస్తే వర్షం వస్తే భయమయితది కదా
అవును
ఊర్లో ఉంటేనయితే కరెంట్ పోద్ది
అవును మేడమ్ మాది ఇ కూడా ఎక్కువ వర్షం వస్తే ఏం పోదు కాని గాలి ఏస్తే కరెంట్ పోతుంది మేడమ్.
ఆ గాలి వస్తే కరెంట్ పోతది. ఇంటి పైన రేకులు లేస్తాయి.
అవునను చాలా ఇబ్బంది అయింది పాపం పేదవారు ఈ వర్షాకాలం మనం వర్షం అనుకుంటాం ఉం
రీసెంట్ గా నేను ఊళ్లో ఉన్నప్పుడే ఫుల్ వర్షం వచ్చింది. అది పిడుగులు ఉరుములు ఉంటాయి కదా
అవునండి
ఆ అవి వేరే వాళ్ళ ఇంటి పైన పడుండే నేను ఉన్నప్పుడే పడినయి చూసినం మేం దగ్గర నుండి.
ఉ.
అప్పుడు ఫుల్లు భయమయిందు. ఇల్లు కాదు ఆ ఎడ్లనేస్తరు కదా కొట్టం.
నా నా నా.
ఆ అది కాలింది.
మా అక్కడ కూడా ఇట్లా మొన్న రీసెంట్లీ. మా అక్కడ కూడా రీసెంట్లీ పడ్డది కానీ పాపం ట్రాన్స్ ఫారం ఉంటాయి కదా కరెంట్ ట్రాన్స్ ఫారం.
ఆ.
దాని మీద పడ్డాది మేడం మొత్తానికి కాలేపోయింది మొత్తానికి.
అయ్యో.
ఉమ్. పాపం అదే టైమ్ లో పాపం ఒకళ టీవి టీవి చాలు ఉంటే పాపం అలా టీవి బస్టి అయిపోయింది.
అయ్యో మరి వర్షం వచ్చినప్పుడు టీవి ఉంచొద్దు బంద్ చేయాలి కదా.
అవును బంచ్ ప్చ్. అంటే మేడం వర్షం వస్తుంది వాళ్ళు అది మేము టీవీ చూస్తున్నారు వాళ్ళ పిల్లగాళ్ళు. అక్కడైతే మెరిచింది మెరిచి ద దమ్మనే ఇటేమో పిడుగు పడ్డది ఇటేమో టీవి బరస్ట్ అయిపోయింది.
ఆ అవుతాయి చాలా ఫోన్స్ కూడా కరాబ్ అయితాయి.
ఉ ఊ.
ఆ ఉరుములు వచ్చినప్పుడు ఫోన్ కూడా వాడొద్దు ఫోన్ వాడితే కూడా ఫోన్ పేళ్తది.
ఉ ఉ.
ఆ మాకు తెలిసిన వాళ్ళది ఒకలిది వేళింది అట్లనే.
ఫోన్ పేలిందా మేడమ్.
ఆ ఛార్జింగ్ పెట్టి వర్షం వస్తున్నప్పుడు ఫోన్ యూజ్ చేసిండ్రంట. పేలింది ఉం
ఇట్లా స్లాప్ ఇళ్లల్లో ఎక్కడ దొరుకుతుందో బట్టలు మార్చింది కూడా. ఉం మేబి ఇంట్ల స్లాప్ ఇంట్లో ఉంటయి స్లాప్ ఇంట్లో ఉంటె.
ఆ.
ఏ ఎట్లా తెలుస్తది వర్షం వచ్చింది కూడా తెల్వదు.
అవును రేకులూ పెంకలు. ఉం.
ఉ.
నిన్న నైట్ అసల్ వర్షమొచ్చిందన్ మాక్ తెలీనే తెల్. తెలీదు మేం భయి ఆ ఆ ఆ అవ్ను. చా స్లాపిల్లుంటే ఏం గాదూ.
ఉ. అదే స్లాపోళ్ళకేం తెల్వదీ మనక్ వర్షమచ్చినట్టు తెల్వది వచ్చిపోయింది కూడా తెల్వది. మనం బయటికెళ్ళే వరక్ తెల్వదు. సౌండ్స్ వస్తా ఉంటాయి పైన రేకుల మీద పడ్డప్పుడు.
ఆ రేకుల్లేస్తే గాలోస్తే.
చాలా ఏంటయి వర్షాకాలం. సరే మేడం చాలా బాగా మాట్లాడారు మీరు.
ఆ ఓకే